ఏం చేస్తున్నడి
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగా బయట కూర్చున్నా
ఓకే అందరు బాగున్నారా
మీ మీర అందరు బాగున్నారా
ఆ బాగుందామండి తిన్నరాండి
ఇంకా లేదండి తినాలి మీరు తిన్నారా
లేదండి ఇంకా వంట చేస్తున్నాం ఇప్పుడే
అవునా ఏంకర
మాది చికెన్ కళ్యాని
అవునా మీరే వండుతారా
ఆ మేమే వండుతాము నేనే వండుతాండి
అవునా
హమ్ మీకు వంట చేయొచ్చ అండి
ఆ చేయొచ్చండి చేస్తా
అన్ని కఖరీజ్ చేస్తారా
ఆ నేను చేస్తా మీరిసన్ని
ఆ అన్నిీ చేస్తామన్నడి
అవునా ఎట్లుంది మీ దగ్గర వాతావరణం
ఆ బానే ఉందండి
అవునా అలగ బయిట్
ఎక్కడండి చాలా పడుతు న్నా వెళ్ళట్లేదు బయటికి
అవునా నే ఉంటున్నారా
ఇస్తామండి మీరు బయటికి వెళ్తారా
ఎండ ఎళ్ళట్లే అండి ఎండలకు ఎక్కడ వెళ్ళేటట్టుంది ఎండలు ఎట్లా కొడుతున్నాయి అసలు అవుమో ఆ ఎండడాకి మన గిన్నె పెట్టి ఆమ్లెట్ వేసినా అయ్యేటట్టుంది
అవునండి ఇవగా అదిక ఏం స్పెషల్ అండి
అంటే స్పెషల్ అంటే మేముయితే ఏం చేసుకోమ మీరు చేసుకుంట రావు కాదు
కుంటామండి ఉగాది పచ్చడి ఇట్లా చేసుకుంటాం వంటలు ఆ మేమది నేనే చేస్తానండి
అవునా ఎట్లా చేస్తారు కాదు పచ్చడి చెప్తారా
ఆ చెప్ప తాండి
ఎప్పుడు ట్రై చేయలేదు
చింతపండూరు ఓకే ట్రై చెయండి చాలా బాగుంటది
అవునా చెప్పండి
చింతపండు రసం చేసి దాంట్లో ఉప్పు కారం అవునా వే పా కు అన్నీ వేయాలి
వేపాకు కూడా వేస్తారా
ఆ వేస్తాం
అంటే వేపాక వేస్తే చేది రాదా
లేదు వేప పూలస్త సమ్
హమ్ టట్లు దాన్ని ఏమన్నా మసలో పెడతారా అంటార అన్ని కలిపి తాగుతారా
లేదు డైరెక్ట్ తీసుకోవడమ హ ఆ చాలా బాగుంటది బచ్చాలు అన్ని కూడా చేసుకుంటాం బచ్చాలు అంటాం మీమ్ దాన్ని కూడా ట్రై చేస్తాం
అవునా
ఎపుడైనా తిన్నారా చ్ చ్
ఆ ఎప్పుడు తిన్లేండి అంటే బయట తెచ్చ అయితే ఒక్ ఒక్కసారి తిన్న అంటే చేస్ కొన్ మాత్రం ఎప్పుడు తినలేదు
ఒకే మీకు చేయొచ్చా అండి
ఆ చేయలేదు
మ్మ్ ట్రై చేయండి బాగుంట్ టది
మ్మ్ అండి బెల్లంతో చేస్తారా అది
ఆ బెల్లం శేనగపప్పు
ఔనా
మ్మ్ శేనగపప్పు కొంచెం బాయిల్ జేసి మెత్తగా ఉడికినంకా బెల్లం దాన్ని దంచి రోటీ లెక్క జేసి దాంట్లో చేసి ఆయిల్లో డీఫ్రై చేయాలి
అవునా బావుంటదా టేస్ట్
ఆ బావున్ టదండి
మీ బైట్ ట తెచ్చినామ్ గానీ అదంత టేస్ట్ టన్పియలే అస్సలే మ్మ్
మ్మ్ ఇంకేంటండి విశేషాలు
మ్మ్ చెప్పాలండి మ్మ్ హ్మ
ఇంకేముందండి
అన్నం తిన్నారా ఎక్కువ ఏం జూస్తారండి మీరు మూవీస్ చూస్త్ తారా సీరియల్స్ చూస్తారా
మూవీస్ ఎక్కవ చూడను ఏమి చూడను మ్మ్ సీరియల్ అయితే చూస్త్ కనహీటు
అవునా
మీరు చూస్తారా అండి
లేదండి నేనయితే ఏదిజూడును అంటే ఫోన్ లోనే కొద్దిసేపు రీల్స్ చూస్త అంతే ఏమేమి సీరియల్ చూస్తారు
ఎంత
అవునా ఎందులో వస్తది అది మాటివా
ఆ మా టీవీ లోనే వస్తందండి
అవునా
హ
షాప్ షాపింగ్ అయిపోయిందా మరియు ఉగాది పండగకి
ఇంకా లేదండి వెళ్ళాలి
ఆవునా అంటే పండుగ వస్తుంది కదా దగ్గరకు వచ్చింది ఎప్పుడు వెళ్తారు
ఆ రేపు వెళ్తామండి
అవునా శారీ తీసుకుంటున్నారా డ్రెస్ అంటే ఇంకా మేమయితే ఏం చేయ్యమండి ఈ పండకి
నేను తీసుకోవాలండి శారీగా తీసుకుంటా
అవునా
ఉ అ ఇంకేంటండి విశేషాలు ఏ
అంటే షాప్ సిటీకి ఎల్రా మీ మీ దగ్గర
ఆ సిటీకి వెళ్తాము సిటీకి వెళ్దామండి
అవునా ఏ హైదరాబాద్ అందులో మదీనా అక్కడ బాగుంటాయింట కదా శారీస్
ఆ అక్కడ బాగుంటాయండి అక్కడికి వెళ్తాం మేము
అవునాంటే తక్కువ ప్రైస్లో దొర అ అక్కడ క్వాలిటీ మంచిగా ఉంటందా క్వాలిటీ ఎట్లుంటది అక్కడ అవునా
ఉంటుదండి
మనీ తకు ఉన్నాగా కానీ అంటే
కొన్ని ఆ కొన్ని ఉంటాయి
అవునా
క్లాత్ కనా
హమ్ ఎప్పుడైనా అక్కన తీసుకుంటా
ఆ అక్కడే తీసుకుంటామండి ఎప్పుడు వెళ్ళినా
హమ్ అ ఆ హా వి సా
ఏం తీసుకున్నారు
నేనయితే పండగ న ఏం తీసుకోలేదు ఇంకా నార్మల్గా అయితే చేస్తా షాపింగ్
సారీస్ కట్కుండ్రా డ్రెస్సెస్ వేస్కుంట్రా
అంటే రెండు తీసుకుంటా శారీస్ డ్రెస్సెస్
హమ్ ఇంకా ఇంకా చెప్పాలి ఆ అవునండి
చాలా తక్కువ ఇప్పుడు అంటే బయటికి వెళ్ళి తీసుకోవడము షాపులలోకి వెళ్ళి తీసుకోవడం ఇది చాలా తక్కువ ఏమనంటే మొత్తం ఆన్లైన్ షాపింగ్ ఆ కోరియలు కూడా ఆన్లైన్ లో తెచ్చుకుంటున్నారు
ఆ అవునండి మేము అట్లనే తీసుకుంటాం బుక్ చేసుకుంటాం
మట్ అవి బాగుంటాయా అండి
ఆ బాగుంటాయండి
అంటే మనం బయట తీసుకున్నంత కన్నా మంచినే ఉంటాయా
ఆ బానే ఉంటాయండి క్వాలిటీ అయితే అంతే ఉంటుందండి ఆల్మోస్ట్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంతే ఎక్కువ ఉంటది అంతే
డెలివరీ ఛార్జెస్ గిట్లా పడతాయా
ఆ పడతాయండి
ఆహా ఎక్కువ ఆన్లైన్ లో వెజిటేబుల్స్ అవి బా రావనీ అంటారు
వస్తాయ్ అండి
అవునా
ఎప్పుడు ట్రై చెయ్యలేదా మీరు
ఆ నేను ఎప్పుడు చేయలేదున్నడి అంటే మా పక్కనే ఉ ఉంటది మార్కెట్ అక్కడికే వెళ్ళి తీసుకొస్తాం హు
ఈసారి ట్రై చేయండి బానే వస్తాయి
చెయ్యాలి ఒకసారి
ఉమ్ ఉమ్ ఇంకా అండి ఏం విశేషాలు
ఏముందండి ఏం లేదు దగ్గరే ఖాళీగా ఉంటున్నాం ఎండాకాలం ఏమో ఎండలు కొడతాయి వానకాలం ఏమో వానలు కొడతాయి ఏ కాలానికి అదే జరుగుతాంది ఇప్పుడే ఇట్లున్నాయి ఎండలు ఇంకా మేము ఈరోజు టమాట పచ్చడి చేసాము
ఉమ్ ఇంకాడి ఇంకా చెప్పాలండి మీరే హు హలో
ఆ ఇంకేం చేస్తున్నారండి
ఏం లేదండి ఇంకా ఏముంది
చెట్లుంటాయా
ఆ ఉంటాయండి
అంటే మీరు పెట్టినవే నా వే రేవాళ్ళు పవట్టినవా
వేరే వాళ్ళు పెట్టినవే అండి
అవున పెడుతరా మీర్
ఆ పెడతాండి
అవునా మా దగ్గర అయితే ఒక్క చెట్టు ఉండద అన్ని ఇప్పుడు నేనే పెట్టినా కొన్ని కొన్ని చెట్లు
ఓకే ఏమేం చెట్లు పెట్టారంండి
ఇంకొ ఒకటి ప చెట్టు పెట్టినాము చింత చెట్ చెట్టు కనకాంబరం చెట్లు మల్లె చెట్లు గులాబీ చెట్లు పెట్టినాం ఇప్పుడైతే అంటే ఇప్పుడే ఆ ఈ మధ్య కాలంలోనే పెట్టినాము
ఇంకాండి నిమల్స్లు పెంచుకుంటార అండి మీరు డాగ్స్ గాని క్యాట్స్ గానీ
నే ఎంచుకోమేము
ఆ ఉన్నాయండి మా ఇంట్లో డాగు ఒకొక్కే ఆట్ ఉంది
అవును
హమ్
మొన్న మీరే మీరే పెంచుతారా దాన్ని
ఆ ననే బంచంచిత తాండడి
నా మంచినే ఉంటాయావు
ఆ బాగుంటాయి
అవునా అంటే కొన్ని అట్లా చాదిన కుక్కలు చెప్ ప్పిన మాట వింటాే అంట అ నిజమేనా
తయన్ని
అవును అంటే సాధే అంటే అన్నం పెట్టి అంటే వాళ్ళు ఏ చెప్తే అదే చేస్తారు అని అంటారు
ఆ చేస్తాయండి చెప్పింది
ఎవరైనా చెప్తేసయా మీరు చెప్ నే చేసయ
లేదు మేము అన్నం పెడుతున్నాం కాబట్టి మేం చెప్తతేనే చేస్తాయి
అవునా అం ఆ అం అంటారు కదా పె ఆ పెట్టే వాళ్ళ మాటే వింటారని
ఆ అవునండి ఇప్పటికి మేము ఫై ఫై పెంచుకున్నామండి
అవునా ఫైవ్ ఉన్నాయా ఇప్పుడు మీకు
లేవు చనిపోయానయ్ వన్నే ఉంది
అవునా అ పెద్దదేనా చిన్నదా ఇప్పుడు
ఇప్పుటికైతే చిన్నదే మొన్ననే తెచ్చినాం
అవునా మీకు డాగ్స్ అంటే ఎక్కువ ఇష్టము
చాలా ఇష్టం
అవును
ఊహ్మ్ ఉమ్ సరే అండి